హలో
ఆ కలిసిందీ చా ఆ బాగున్నాను చాలా రోజుల తర్వాత కలిసింది ఫోన్ అసలు నిన్న పెద్ద వర్షం పడింది లైన్స్ ఏమి పని చేయలేదు మరి అదే కదా
అవును అసలు ఈ రోజుల్లో ఎప్పుడు వర్షం పడుతుందో తెయట్లేదు ఎప్పుడు పడదో అర్
కాదు పెద్ద వడగండ్లు పడినాయబా నిన్న చాలా పడినాయి మామూలుగా పడలేదు
అసలు పాపం పాపం ఇప్పుడు వ్యవసాయం చేసే వాళ్ళ పరిస్థితి ఏంటో వాళ్ళ అన్నీ ఇదైపోయి ఉండొచ్చు మొత్తం పాడైపోతాయిదా కదా అన్ని పంట చేతికి వచ్చిన టైం ఇప్పుడు
ఆ కాల ఆ కాలమం హర్షలు అస్సలా ఆ కాల వర్షాలు అసల ఏ ఎవరు ఎక్స్పెక్ట్ చెయట్లేదు ఇలాగ వస్తాయి వర్షాలు అని
అవును ఎప్పుడొస్తాయో తెలియట్లే తుఫాన్ అని విన్నా నేను కానీ మా దగ్గరేం లేదు మరి
మీీ దగ్గర లేదా
హమ మాకేమో ఫుల్ ఉడకపోసేస్తుంది అసలు
బాగా వేడి మరి మీ దగ్గరేమో వర్షం అంటున్నావు అసలు మాకేమో అసలు ఏమిీ లేదు
చాలా పడ్డాయబ్బా వడగండ్లు నిబులల్ల మామూలుగ కాదు అందరు చేత్ తుల్లో ఈ జనాలు తీసుకుని తీసుకుని నిన్న సాయంకాలమే హు
నేను న్యూస్ లో ఏం విన్నానంటే ఒక బస్ యాక్సిడెంట్ అయింది విన్నావా అసలు ఇవాళ పొద్దున్నే న్యుస్ అదే విన్నా
పడిపోైంది బోల్త
హు మ్ ఏంటి ఇది బస్సు ఢీగొట్టేసింది టిప్పర్ లారీకి కాలిపోయింది బస్సు అది రెండు కూడా లోపల జనాలందరూ మంటల్లో చిక్కుకుపోయారు గా ఎవరిగ బత్కరేమో ఒక పది మంది ఉన్నారేమో కు మీగిలిన వాళ్ళైతే మొత్ త్తం కాలిపోయారు ఎవ్వరు లేరు నిసం ఇట్లా ఇంకా ఎవరైనా ఉన్నారా అని చూడ్డానికి కూడలేదంట
కాదు సముద్రంలో పడింది ఏంటి మరి అది అది ఇంకొకటఅయితే
అయ్యుండోడొచ్చు నేను చూసింది అయితే ఇవ్వాల అదే మహా భయంకరంగా అనిపిస్తుంది రోజు ఇగ ఒకటి ఏదో ఒకటి వింటున్నాం మొన్ననే ఒకటి విన్నా బస్ యాక్సిడెంట్ మళ్ళీ ఇవ్వాలా
ఏ ఈరోోజు ఇలాగే అన్నాయి రోజులన్నీ కాలం మరి ఎంత
హు మ్ ఒక తండ్రి అయితే బాగా ఏడుస్తున్నాడు చిన్నా ఆరెల్ల పాపంట హుమ్
సరేలే మొన్న కూడా ఇలాంటియే ఇలాంటి సంఘటన్లే వింటున్నా మీ రోజులని
అవును అన్నిీ ఇంట్ల ఏంటంటే బస్సులేంటి వర్షాలు ఏంటి అసలు అసలు ఏది కూడా అర్థం కాకుండా ఉంటున్నాయ్ ఎన్ని ఎప్పుడే టేళ్లాలన్నా భయమేసేలా ఉంది అసలు ఇంకిది విన్నావా వార్తల్లో
అ
ఒక బం పెట్రోలు పెట్రోల్ దొంగతనాలు చేస్తున్నారు పెట్రోల్ దొరకదేమోనని చెప్పి పెట్రోల్ దొంగతనాల్ చేస్తునారు బండ్లల్లో నుంచి తీసుకొని బండ్లు బయట పెట్టాలంటే భయం మేస్తుంది ఇప్పుడు
నాకు అసలు లాకు రాదు ఏమి రాదు ఆ ఇంకా రెండు యూనిట్లు ఉన్నాయి నా దాంట్లోని ఆ అంత బాగుందిరా సప్లై బానే ఉంది కానీ
ఉంది గాని ఆహా ఉంది గాని వాళ్ళు పొయ్యట్లేదంట పెట్రోలు అక్కడ వాళ్ళ ప దగ్గర లేదని చెప్పి చెప్పి వి అంటున్నారంట మరి ఆది నిజమో కాదో కూడా తెలియట్లేదు కాని వీళ్ళు మాత్రం ప్రజలు మాత్రం క ఇంకా దొరకదేమో అనే ది దింట్లోకి వెళ్ళిపోతున్నారు గ్యాస్ కయితే ఇబ్బంది ఉంది మస్త్ భయమేస్తుంది గ్యాస్ అయిపోతే పరిస్థితి ఏంటో బాబోయ్ అనిపిస్తుంది
నేను ఇండక్షన్ కాయిల్ ఆర్డర్ పెట్టాను సిక్స్ థర్టీ పడింది
మ్ హు బానే పడిందా అంటావా మ అంటే మరి వంట ఫాస్టే కానీ కరెంటు బిల్ బాగొస్తదేమో కదా
అది చాలా చిన్నది ఒక్క మనిషికి వంటకి సరిపోద్ది అది ఇంకా నలుగురు ఐదురు ఉన్న వాళ్ళకి అసలు సరిపోదు వాళ్ళు పెద్ద ఇండక్షన్ స్టవ్ కొనుక్కోవాల్సిందే
ఈయన్ని కొనుకొని రేపు గ్యాస్ వచ్చిన తర్వాత ఈయన్ని వేస్ట్యగా మళ్ళీ ఆలోచించుకుంటే
అందుకే నా సిలిండర్ సరిగ్గా సరిపోతుందా ఎత్తి చూసాను బరువుగానే ఉంది ఒక ట్వంటీ డేస్ టెన్ డేస్ లో వస్తది అని అన్నాడు సరే అని చెప్పి నేను కూడా అట్లాగా అ చూస్తున్నాను
ఊ
ఏమో ఊ
ఇంకా ఏంటి సంగతులు మాకైతే ఇక్కడ శ్రీరానవమి వేడు క్కలు ఫుల్ స్టార్ట్ అయిపోయినాయి మీ దగ్గర అక్కడ ఏట్లా ఉంది
ఏమీ లేదు అక్కడ మీ దగ్గర గుడులు ఉన్నాయి కదా అందుకని
ఇగ గుళ్ళంటే ఇప్పుడు అసలు దీందే కదా మొత్తం శ్రీరామనవమి మొత్తం ఎట్లా అంటే అసలు ఎక్కడెక్కడ జనాలు అందరూ వచ్చేసారు మొత్తం అసలు
ఆ రెండు తెలుగు రాష్ట్రాల జనాలు అసలు ఇక్కడే ఉన్నట్టు ట్టుగా ఉంది అంత వైభవంగా జరుగుతుంది అసలు
ఓహో మీది అది కదా ఆ ఏరియా కదా
ఊ అదేలే కని ఇగా చాలా బ గ్రాండ్ గా చాలా బాగా జరుగుద్ది అసలు వేడుక అంతా హా ఇక్కడ తలంబ్రాలు తలంబ్రాల బియ్యం కోసం కూడా చాలా మంది తర్వాత మంచిదంట ఆ బియ్యం తీసుకొ టే దొరకితే
నువ్వే చెప్పు నాకు తెలిదు అసల అ
అంటే ఇలా ఎవరైనా పెళ్లి కావాలి అనుకునే వాళ్ళకి ఇంట్లో పెట్టుకుంటే కూడా మంచిది తలంబ్రాలు బియ్యం అట్లా
ఇమిదిని మిను ఇప్పుడే విన్నాను ఇప్పుడే వింటున్నాను అది
ఇంకా అక్కడ ముత్యాలు కదా ముత్యాల తలంబ్రాలు కదా ఆ తలంబ్రాలు కూడా కలెక్ట్ చేసుకొని ఈ పూసల్లో గుచ్చుకుంటారు మంచిదని రాములు వారి కళ్యాణం తలంబ్రాలు కదా అందుకని మంచి ముత్యలు అసలు అవి కూడా
నాకు ఇది కొత్త విషయం నేను ఇప్పుడే వింటున్నాను ముందు ఎపుడు వినలేదు
ఊ కనీ దొరకడమే కష్టం
ఆ రేపు సెలవు ఐతే
హ్మ్మ్ అంతటా సెలవే ఉంటది కదా రేపు నా తెలిసి మొత్తం మన భారతదేశంలో అన్ని ఏరియాలో సెలవే ఉండొచ్చు
అదే మరి మాక్ నెక్స్ట్ కూడా ఇచ్చెసారు మళ్ళీ సోమవారమే మళ్ళీను మాకు
అదే ఇంకేంటి ఇంగ వ్యవసాయం గురించి ఏవన్నా ఎవరైనా ఉన్నార మీ దగ్గర చేసే వాళ్ళు బియ్యం అమ్మో ఈ మధ్యన కొనాలంటే కొంచెం భయం వేస్తుంది ఈషాపుల్లో ఏంటంటే కల్తీ చేస్తున్నారు బియ్యం మంచి బియ్యం అని చెప్పేసి స్టోర్ బియ్యంని అవి అన్ని కల్పేసిస్తున్నారు
ఏమో తెలీదు కాని అబ్బా ఇ ఈ వర్షం వల్ల అసలు రా రాకపోతేవి ఏమో పరిస్థితి ఏంటి అనేది అది ఒకటి ఊ చ అంతా ఆరపోసుకున్నట్టున్నారు ఎండాకాలానికి కదా ఆరపోసుకుంటారు
అవును ఇప్పుడు అదే చెప్తున్నాను కదా కోత ఇప్పుడు కోసి మొత్ మొతం అన్ని ఆరవేస్తే మనకికద ఇగ ఇంక తయారయినట్టే కదా ఇగ మనకి ఇగ తిండానికి రెడీ అయినట్టే అసల అం చక్కగా చేసిన కానీ ఈ టైంలోనే ఈ వర్షాలుచ్చి పాపం రైతుల కళలన్నీ నాషనం చేసేస్తాయి మామిడికాయలు రాలిపోడం
అవును రాలిపోయిని చెట్లు కూడా ఈ ఈ ఈ ఈ సంవత్సరం పూతెక్కు తెక్కులేదు మీ దగ్గర ఉన్నాయా మీ చెట్లుకి ఎక్కువన్నాయా పూతా నాకు కనపడ్డాయి మా స్కూల్ దగ్గర అయిపోయినా అది ఇక్కడ ఉగాదికి మొత్తం పచ్చడ్కికావాలి కదా
పచ్చడికి కావాలి అదొకటి ఈ గాలులు అవి ఇవి వడగల్ల వాన అంటే ఏం ఉంటాయి ఉండవు
ఉండవు కరెక్ట్ తిన్నా బొంచేసావ అయితే
భోజనం చేసేసాను అది అరిగిపోయింది మళ్ళీ వండుకుంటున్నాం ఇదే కదా మన పని ఇంకేముంటుంది
ఇంతే మరిది జీవితం అలా ఇ అయ్యంది కానీ మనకంటూ మనం ఒకటి ఈనిలవ పచ్చడా నిలవ పచ్చడా ఆ పెడతాను పెడతాను
అవునా ఎట్లా పెడతావు కొలతలేంటి
ఆ నా దగ్గర నిలవ ఉండదు నా చెయ్యి నా అందరి చేతిలు సరిపోవది నా చేతుల్లో రాదు నేను పెడతానంతే నా చెయి పచ్చడికి సరిపోదు
అట్లు ఎందుకు అనుకోవాలి ఏమన్న తగ్గిస్తావేమో కొ ర ఉప్పేఎమన్నా తగుతదేమో
కాదురా కొంతమంది ఉంటరు వాళ్ళు చెయ్యి పడిపోతేనే పచ్చ పచ్చడి మంచిదిగా వచ్చే నట్ట
అట్లా అనుకుంటాం గానీ తడు లేకపోతే ఏమైనా పెడితేనో ఈ ఉండవు పచ్చళ్ళు అంత అలానే కాదు కాయతీరి కూడా ఉంటది కొన్ని కాయలు బూజువచ్చేస్తాయి
ఇప్పుడు ఇప్పుడు కూడా అదే కదా సీజను ఇప్పుడు కూడా ఎండగా ఉంటది కాబట్టి కాయ తడి ఆ అది కూడా పోయింది పచ్చడి కూడా పోయింది
ఉహ ఇ మే నెల వస్తే అప్పుడు పెట్టేది ఏప్రిల్ ఏప్రిల్లో పెడతారు అనుకుంటా కొంతమంది జూన్ వచ్చి వచ్చే కాయలు ఉంటాయి కూడా ఆ కాయలు అప్పుడు కూడా పెడతారు మామిడికాయలకి చాలా రకరకాల పేర్లు ఉంటాయిగా పేర్ల తుట్టు వాళ్ళ ఆ పచ్చడి బాగుంటది ఈ పచ్చడి బాగుంటది అని పెడతారు మా మా అమ్మ పెట్టినయితే సూపర్ ఉంది అసలు
ఏవి మమ్మీ చికన్ పచ్చిడి ప్రాయి
ఆ పచ్చడి గాని అసలు మామిడికాయ అసలు పచ్చడి తింటుంటె అది గుజ్జుగుజ్జుగా బాలే వస్తుంది అసలు అంటే గట్టిగా ఉండదు ముక్క అలాని మెత్తగా కూడా ఉండదు కానీ మనం తినటానికి మంచిగా వస్తుంద అనమాట అసలు ఇలా పళ్లల్లో ఇరుక్కోవడం ఇట్లా ఏముండదు మంచిగ ఉంటది ముక్కా
నాకు కొంచెం పంపించు వాడ నవబయి తండి నాకుమట్లో మొన్న ప్రాన్స్ పచ్చడి పెట్టాని నువ్వు చెప్పగదా చికెన్ పచ్చడి కూడా పెట్టానని చెప్పింది మీ మమ్మీ నువ్వు చెప్పావు నాకు సరేలే అదే చాలా అయింది
మా పాపకు పెడుతది మా కోసం అనేం కాదులే గాని మా పాపకనో మా తమ్ముడు కోసం అనో పెడతది
అవును పట్టుకెళ్దదా మీ అమ్మాయి హాస్టల్ కి
అక్కటుకెళ్ళిపోయింది ఉంచుదా ఏంటి పచ్చడి కాని పె తె అ ఇంకా ఉంటారా వాళ్ళు
సెలవు కదా రేపు
అయినా గాని మరిన్ని రోజులు క్లాసులు పోతాయి కదా అందుకే వెళ్ళిపోయింది ఇక అన్ని తీసుకొని వెళ్ళ వెళ్పోయింది ఒక్క రోజు కోసమే వచ్చింది అవన్నీ తీసుకొని పచ్చళ్ళు గీచళ్ళు ముందే ఆర్డర్ అన్నమాట నాకు ఆ పచ్చడి పెట్టు ఈ పచ్చడి పెట్టు హాస్టలో ఫుడ్ బాగొ ట్లేదు అంటది సరే ఇంకా మరి నాకు ఎవరో వచ్చారు
సరే అయితే అది చూడు మళ్ళీ చేస్తానులే నేను ఉంటాను బాయ్